హా
హాయ్ అక్క
ఉమ్ హాయ్ మా ఆ చెప్పాలి హ్మ్
ఏం చేస్తున్నారు
ఏం చేస్తాలేను మీతో మాట్లాడుతున్నాను
ఓకే
ఉమ్ ఏంటి ఈరోజు మన టాపిక్ వచ్చేసి గోల్డ ఉమ్ ఓకే అయితే యాక్చువల్గా గోల్డ్ ప్రైజ్ అనేది రో రోజు రోజుకు పెరుగుతూనే ఉం కదా అండి అయితే ఆ చెప్పండి మీరు
అదే రోజు రోజుకుని గోల్డ్ పెరుగుతూనే ఉంది ఫ్యూచర్ లో పిల్లలుకు కొనాలన్నా చనా ఇబ్బందిగా ఉంది ఏది సెవెంటీ మా బాబుకి మేము చేన్ తీసుకున్నాడు సెవెంటీ ఉండేది అట్లా టూ త్రీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఫ్యూచర్లో పిల్లలకి ఎలా యూస్ చేయాలం
అయితే ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ అనేది సడన్గా పెరగడము సడన్గా తగ్గడం అనేది కూడా అయితుంటది ఇప్పుడున్న రోజుల్లో అయితే ఇప్పుడు ఆ గోల్డ్ ప్రైజ్ పెరుగుతుంది అన్నట్టు కూడా కాదు ఆ పెరుగుతుంది ఎవ్వరు కొనట్లేదు కూడా కాదు పెరుగుతుంది కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు పెళ్ళిళ్ళ చేస్తూనే ఉన్నారు అది కంపల్సరీ నెససరీ గోల్డ్ అనేది నెససరీ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది అంటే ఇప్పుడు పెళ్ళిలా కు గోల్డ్ అనేది ప్రిఫర్ ఎక్కువ చేస్తుంటారు కదా గోల్డు లేకపోతే అనేది పెళ్ళిళ్ళ జరిగనంత సిచ్యువేషన్ అయితే నడుస్తుంది సో ఇంకా కొనే వాళ్ళు కొంటున్నారు అలా దానికున్న విలువ అనేది అదే గోల్డ్కున్నంత విలువ అనేది ఇంకా ఏ ఆర్నమెంట్స్కి లేదు సో గోల్డ్ గోల్డే అంటారు కదా అలానే నడుస్తుంది అంటే ఈ ఫ్యూచర్లో పిల్లలు కొనగలరా అంటే ఇంకా వాళ్ళకున్న శాలరీస్ వాళ్ళకు ఉన్న సంపాదనను బట్టి అ కొనాల్సిందే డెఫినెట్ గా ఆ దానితో పాటు ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కూడా దానితో పాటు ఎలా సంపాదన పెరుగుతుంది అలానే కూడా గోల్డ్ ప్రైజ్ దానికి తగ్గట్ పెరుగుతుంది కొనే వాళ్ళు కొంటుంటారు అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు ఇలాంటివన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతూనే ఉంటాయని నేను అనుకుంటున్నా చెప్పండి మీరు
అది తగ్గడం తగ్గడం అంటే ఏదో టూ త్రీ థౌజండ్ తగ్గడం అలానే ఎక్కడం అయితే వేలు వేలు ఎక్కుతాయి కానీ టెన్ తౌసండ్ థౌజండ్ దాకా ఎక్కుతాయి కాని తగ్గడం అంటే టూ థౌసండ్ త్రీ థౌజండ్ మినిమమ్ ఒక ఫైవ్ థౌసండ్ అంతే ఇంతకు మంచి ఆసలు తగ్గదు ఒక
అవును ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉంటాము అంటే ఇంకా గోల్డ్ పెరగడము అం ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అన్నాడు కదా గోల్డ్ కొనకండి అంత కావలిస్తే గోల్డ్ కొనకండి అనేసరికి ఇంకా కొంచెం చాలా మంది కూడా ఆయనను ఫాలో అవుతుంటారు కదా గోల్డ్ కొనకుండా ఉండడానికి అలా అని గోల్డ్ కొనుకుండా ఉండాలంటే ఇంకా పెళ్లి వాళ్ళు పెళ్ళిలు చేసు కోవడం కూడా ఆవగిపోతుంటుంది అంటే ప్రతి ఫంక్షన్లో కూడా గోల్డ్కు అంత వ్యాల్యూ అనేది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరే అంటున్నారు కదండి గోల్డ్ ప్రైజ్ పెరగడం వల్ల కూడా దొంగతనాలు అన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి చాలా ఒక ముసలామే మెడలో నుంచి గోల్డ్ని తీసుకుపోవడము ఎన్నో మోసాలు అనేది జరుగుతూ ఉన్నాయి అంటే గోల్డ్ యొక్క వ్యాల్యూ రోజు రోజుకు పెరగడం వల్ల దొంగతనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి చెప్పండి
ఉ ఆ అదే మా సైడ్ కూడా ఒక ఒక టూ డేస్ బ్యాక్ కేజీ బంగారు దొంగతనం జేయింది మనం గోల్డ్ తెచ్చుకుంది ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ప్రాబ్లం అయిపోతాంది మా సైడ్ వచ్చేసి రీసెంట్ గానే ఒక టూ మా టూ ఇ డేస్ బ్యాక్ కేజీ బంగారు పదహైదు లక్షల డబ్బులు దాకా క ఇ దొంగలు ఎత్తుకొని వెళ్లారు పోలీస్కీ కన్ఫామ్ ఇస్తే పోలీసులు ఏం పట్టించుకోరు అసలు వాళ్ళు అంత కష్టపడి అంత కష్ట శ్రమ ఆ పనీ చేసి వాళ్ళు అంత కష్టపడి తెచ్చుకుంటారు కొంచెం కేర్ కూడా లేకుండా అయాది
అవును ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే గోల్డ్ ఉంది కదా అని గో ఇంట్లో పెట్టుకోవడం కూడా కొంచెం తగ్గించాలి అని అనుకుంటున్నా అంటే మిన్స్ కొంతమంది లాకర్లో పెట్టుకుంటారు అలాంటి ఏ దానికి సేఫ్టీ అనేది లేదు సో మనం ఏంటిది అంటే దో దానికి ఈ గోల్డ్ పెరుగుతున్న పెరుగు పెరగడంతో పాటు దొంగతనాలు కూడా అదే రేంజ్లో అవుతున్నాయి అండ్ ప్లస్ ఇప్పుడు పోలీసులు కూడా బాగానే వర్క్ బాగానే ఎఫర్ట్స్ బట్ టి దొంగలను పట్టుకోవడం కూడా నేను చాలా చూస్తున్నాను అంటే మీన్స్ ఇప్పుడు మనకు ఇస్మార్ట్ న్యూస్ వస్తుంది చూడండి వి సిక్స్లో ఆ ఇస్మార్ట్ న్యూస్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకు కనబడుతుంది అంటే ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం తెలిసిపోతుంటుంది ఉ ఇలాంటివన్నీ కూడా మనము చూస్తుంటాము న్యూస్ ఛానల్స్లో అంటే మనకు కు తేలియనివి ప్రపంచాన్ని మొత్తము ఒక న్యూస్ ఛానల్ చూపిస్తారు చూడండి నేనైతే షాక్ క్కైపోతుంటా అయ్యో ఇన్ని ఇన్నిగాన న్యూస్లు చూస్తుంటారు అయినా కూడా వీళ్ళు ఇంత త త్వరగా ఎట్లా పడిపోతారు అని కొంతమంది ఇద్దరు అత్త కోడళ్ళు అంట ఇంట్లో ఉంటారంట అయితే వాష్ చేస్తామమ్మ మీ చైన్ చాలా బ్లాక్ అయిపోయింది నేను వాష్ చేసేసి రా అన్నారంట ఆయన అయితే వాళ్ళిద్దరు రెండు చైన్లు ఇచ్చి ఆయనకి ఇచ్చేసారంట ఆయన తీసుకొని వేల్ పోయిన అంట అంతే ఇంత గోల్డ్ పెరుగుతుంది అని తెలుసు అండ్ మోసాలు జరుగుతున్నాయని తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అంత జా అజాగ్రత్తగా ఉండడం ఏంటిది అన్న రయితే నాకు అనిపిస్తుంది
సేమ్ రీసెంట్గా మా ఇంటి దగ్గర మా రిలేటివ్స్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది హస్బెండ్ వైఫ్ తను చైను బ్లాక్ అయిందని ఇమ్మన్నాడు హస్బెండ్ ఇచ్చేసింది తను లోపలి పోయి ఆ హస్బెండ్ ఇవ్వమన్నాడు
ఆ
హస్బెండ్ ఇమ్మన్నాడు చైయిన్ బ్లాక్ అయింది క్లీన్ చేపించుకుంటా అంటే సరేలే ఇవ్వు ఈ వచ్చి పోయి కాఫీ చేసుకొని రా అని చెప్పాడు ఆ అక్క లోపల వెళ్ళలి కాఫీ చేసుకుని వచ్చే లోపల హస్బెండ్ బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ చైన్ తీసుకుని వెళ్ళిపోయారు అది రెండు పొరల చైన్ అంటారే అట్లా తోట సా ఆరు ఆరు తులాలు అనుకున్నా
అయ్యో అంటే అసలు ఏంది అయినా కూడా అసలు చేను కడిపియడానికి అలాంటి వాటికి అసలు ఇవ్వనే ఇవ్వద్దండి నేను చెప్తున్నా కదా అసలు ఎవరు నమ్మినా నమ్మ నమ్మొద్దు ఎందుకు అంటే ఇంకా కాడి వీడమేంది కొన్ని పెట్టుకునేద ఏదో మనమే ఇంట్లో కొన్ని ఉంటాయి కదా అవేమంటారు అ టిప్స్ ఉంటాయి కదా ఆ టిప్స్ ని ఫాలో అవ్వడం బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నా
ఏ పో వాళ్ళ వచ్చేసి హస్బెండ్ చెప్పాడారు అది వాళ్ళు అంత బ్లాక్ ఏంటి కడి పో ఏదో బోల్డ్ షప్ వెళ్లి ఇది చేసుకోచ్చు కదా ఏదో వాళ్ళు తెలియదు పెట్టదు వాళ్ళు వచ్చి కడిగిస్తామంటే తను వెంటనే తీసిచ్చ చి ఎలా ఇచ్చారో నాకు కూడా మొన్న సరేలే మా హస్బెండ్ కి చెప్తాను మా రిలేటివ్స్ లోనే జరిగింది ఈ విషయం
అయ్యో మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ హస్బెండ్ చేసిండా లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఎవరికో ఇచ్చిండా
ఇద్దరు వ్యక్తులు వచ్చారు క్లీన్ చేసిస్తాం ఇవ్వండి అంటే వాళ్ళ హస్బెండ్ సరే అనీ చైన్ బ్లాక్ అయింది కదా ఇచ్చేసేవారు క్లీన్ చేస్తారని వాళ్ళ హస్బెండ్ చెప్పి బయటకెళ్ళాడు ఆ అక్క తీసి క్క తీసి ఇచ్చి లోపల కాఫీ చేయడానికి వెళ్ళింటే వాళ్ళకి వాళ్ళు బయట వచ్చేలోపులో కబ్జా చేసి వెళ్లిపోయారు
మరి అంత అమాయకంగా ఉంటారా అండి అసలు అమా కానిక అమాయకానికే కేరాఫ్ అడ్రస్ ఉన్నట్టున్నారు వాళ్ళు
ఆ అది రెండు పొర్లు చైన్ అంటే అరె ఆరు తొలాలు ఉంద అంటే ఇప్పుడు ఆరు తులాల అంటే దాదాపు ఎయిట్ ల్యాక్స్ నైన్ లాక్స్ అది ఆ ఈ జనరేషన్ లో కూడా ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నరా అనిపించింది ఆ రోజు నాకు మా సైడ్ ఇంకా ఇట్లా మామూలు అడుక్కుతినెక్ వస్తారు పల్లెటూరుల్లోన ఆ వాళ్ళు అట్ల ఎవరన్నా ఇంట్లో ఒక్కరే ఉండేది చూసినారనుకో వాళ్ళు అట్ల ఏదోఒక పౌడర్ స్ప్రే చేసేస్తారు అట్లనే లాకునళ్లేేస్తారు మా సైడ్ అట్లా రెండు మూడు జరు నయి అందువలన మేము ఎనీ టైమ్ డోర్స్ ఏసుకుని ఉండడమే ఒక్కరు ఉంటేగిన
డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో కూడా అలానే అవుతున్నాయి అయితే ఇప్పుడు కొంతమంది ఇఅ ఏదోదో వేషాలు వేసుకోవడం పోలీస్ వేషం వేసుకో కొని రావడము ఇంకా ఏదో ఒక డిఫరెంట్ అంటే ఒక ఆ పూజారి లా కంటే మీన్స్ బ్రాహ్మణుడులాగా ఇట్లా రావడము ఇలాంటివన్నీ కూడా వేరే వేరే దాంట్ ట్లో రావడం అనేది జరిగింది సో మన సేఫ్టీ అనేది మనం ఫాలో అవ్వడం వల్ల ఇవన్నీ కూడా మనము కొంచెం అవాయిడ్ చేయవచ్చు అని నేను అనుకుంటున్నా ఆ నేను కొంచెం డిస్కషన్ కూడా అయ్యింది ఇంతగానం ఇంత బ్లాండ్గా ఎలా నమ్ చెప్తున్నారు ఈ న్యూస్ ఛానల్లో ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ లో అయిన ఎక్కడ యూ మన సోషల్ మీడియాలోస్ మీడియాస్ లో కూడా ఇలాంటివి ఎన్నో న్యూస్ అవుతున్నాయి అయినా కూడా వాళ్ళు అట్లా అడిక్ట్ అయిపోవడం ఏంది అని అంటే మా హస్బెండ్ చెప్పాడు ఏమని చెప్పాడంటే వాళ్ళకొక మంత్రం వస్తది వాళ్ళకో వాళ్ళని మిస్మరైజ్ చేసేస్తాడు చేసేస్తారంటదేదో మిస్మరైజ్ చేసేసి వాళ్ళను అలా ఇంగ అలా అని వచ్చింది అని అనుకుంటున్నా మరి అంత బ్లాండ్ గా ఎలా నమ్ముతారు అని అనుకున్నా అందుకోసమే కొంచెం ఇక కేర్ఫుల్గా ఉండడం బెటరు
మా సైడ్ ఒంటరిగా ఉన్నామనుకో ఇంట్లోనే ఎనీ టైమ్స్ డోర్స్ లాక్ చేసు ఉండాల మేము ఎవరైనా వచ్ తే కూడా మేము విండోస్ మాది కొంచెం టౌన్ దగ్గరుంది పల్లెటూరు. ఆల్మోస్ట్ అందరూ వచ్చిపోయే వాళ్ళే వాల్లేమైన్నా వచ్చినా కూడా మేము కొంచెం విండోస్ ఓపెన్ చేసి చూసి ఓ ఓపన్ డోర్స్ ఓప్ పని చేల లాంటి పరిస్థితి ఉంది మాకిప్పుడు గోడ నుంచి
అవునండి డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మన సేఫ్టీ మనం పాటించుకుంటూ అయితే డెఫినెట్ గా ఉండాలి కొంచెం వాళ్ళని కూడా కొంచెం దూరమే పెట్టాలండి వాళ్ళు మాట్లాడ ఎక్కువ కూడా మాట్ అట్లా అన్నియ్యొద్దు వాళ్ళనసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఎక్కువ కూడా మనము మా అంటే మనం అనుకుంటాం కదా వాళ్ళు అలా మాట్లాడి ఇట్లా మిస్మెరైజ్ చేయడం అలాంటివుంటాయి కదా అలాంటివి కాకుండా కొంచెం టాకింగ్ అనేది కొంచెం తగ్గిం వచ్చినాం అనుకోండి అవన్నీ కొంచెం అవాయిడ్ చేయవచ్చని నేననుకుటున్నా సో గోల్డ్ గోల్డే అది అదే అదే ఓకేనా అండి
ఓకేనండి థ్యాంక్ యూ